చా మట్లాడావా నువు
ఐస్ క్రీమ్ అది తిన్నాంక క్ ఎట్లనో వస్తుంది ఒకసారి తిని చూడు
అరే
అది పండుకున్నది లెపాకు పండని మళ్ళ ఐదుటికి దాన్ని లేపాలంటే అది లేవ మళ్ల వినయి
స బ్యాడ బ్యాడగాయిత
తెలివి ఉందో మరి తెలివి లేదో వారుదాంగ ఉమ్ రిస్క్ చేస్తాడు మెంటలోడు
చెపు రా చెప్పు
ఏ నాకు గోరంగా తల నొస్తంది
ఆ
గోరంగా తల నొస్తంది నాకు
అందుకే అప్పుడు టీ తాగమని చెప్పిన అందుకనే
టీ హీట్ అది గోరంగా టీ హీటు కాద మీ కాడ వంద రూపాాల బిస్ చెప్ప ఇరవై రూపాయలు కొడత సాాయకు వంద రూపాయలు మన బిస్కెట్ ప్యాకెట్ తెస్తే
అ బళ్ళ వంద వంద పేద అ ఇ న సమ లక్ష్మ్
తెచ్చనోడు తెచ్చిన అడిగ మరి తెలే అంటడా
నాకోసం నాకు ఎందుకు చెప్పమ్మా
అందు
ఏ డబ్బులుడ కడ డైట్ ఫైవ్ అ వా ప మొత్తం కద ఫోనే ఫ్రెండ్ ఇప్పుడు అయిపోయింద మీకు ఇకాలాపైనా హ చూస్తూ ఉంది. జేస్ట్ నాకు ఇది బోనస్స టాస్క్ చేసినప్పుడు టూ థౌసండ్
ఇప్పుడు మొత్తం మెంటల్ వచ్చేస్తుంది. మొత్తమ బొండా గుర్తువస్తా ఉండిద్ది. అ